ఆ హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు నా వాయిస్ వినిపిస్తుందా
వినిపిస్తుంది ఏం చేూస్తున్నారండి
ఆహా ఏం లేదు కానీ మీరు
ఏం చేయట్లేదండి ఇప్పుడే నిద్రా లేగిసా
అవున
అవునండి. మీ ఇంటిపక్కల బాగా చెట్లు ఉంటాయా అండి
చెట్ల ఉంటే ఇక్కడ ఉండవు
అంటే ఇంటిపక్కలు కానీ పెద్ద చెట్టు అండి వేప చెట్టు
మేము మేము ఉంటుంది సిటీలో సో ఇక్కడేమి ఉండవాల
అవునా
ఊరిలో అయితే మనకి చూడ్డానికి చాలా చెట్లు ఉంటాయ్. కానీ ఇక్కడ ఏం ఉండవో అన్ని బిల్డింగ్సా ఉహుహ్
అంటే ఊరు బయట కూడా ఎక్కువ ఆపెట్లు ఉండవండి.
ఊరు బయట అంటే ఆ ఉంటాయ్. కొందరు కొందరు ఇక్కడ ఏం జేస్తారంటే ఆ పెంట్ హౌస్. ఇంట్లా ఉన్న వాళ్ళైనా పైన గార్డెనింగ్ లాగా అట్లా చెట్లని పెంచుకుంటూ ఉంటారు ఏదైనా చిన్న గార్డెన్ లాగా అందులో కూరగాయలు పండించడం.
ఉహ్
ఇంకా చిన్న చిన్న మొక్కల్ని తులసి అర వేర్ ద ఇంకా ఆ చిన్న చిన్న చెట్ల పుదీనా టమాటా చెట్లు పచ్చిమిర్చి అట్లా పె పూల చెట్లో
వాటితో అయితే ఆక్సిజన్ అంతగా రాదు కదండి.
ఉహ్మ్ రాదో వేప చెట్టు తోటైతే వసుంది.
మీరు అమ్మమ్మ వాళ్ళు గాని నానమ్మ వాళ్ళు గాని పల్లెటూరులో ఉంటారా లేపోతే సిటీలోనే ఉంటారా.
ఆహా వాళ్ళు పల్లెటూరులోనే ఉంటారో
హుహ్
అక్కడ పల్లెటూరులో వాళ్ళా
అక్కడ ఉండవా అండి ఇచ్చేటి
అక్కడ ఉంటాయండి చాలా చెట్లు ఉంటాయి.
మీరు పల్లెటూరుని బాగా ఇష్టపడతారా సిటీని బాగా ఇష్టపడత్
ఉ ఉహ్ పల్లటూరి ఇష్ ఇష్టం ఉంటుంది ఎవరికైనా పచ్చదనం తోటి ఎక్కడికి ఏళ్ళినా మంచి
కొందరికి సిటీ అంటే ఇష్టం కదా అలా మీకేది ఇష్టమా అన్నటుడుగుతున్నా
ఉహ్ పల్లెటూరే బావుంటది.
ఓ తుమ్
అక్కడ చెట్లు వాతావరణం మంచి గాలి మళ్ళీ మనకి అన్ని అక్కడే ఫ్రీ
గాలి బాగా వచ్చింది కదండి చల్లగా
హవునవునా
ఫ్రీ అంటే
మీకేమి ఇష్టం
నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం మా అమ్మ వాళ్ళది కూడా అదే మా అత్త వాళ్ళది కూడా అదే సిటీలో ఉండలేం అసలు తక్కువ పల్లెటూరు అలవాట్ యిన వాళ్ళు మాత్రం సిటీలో ఉండడం కష్టం
అవునా
సిటీలో ఉండే వాళ్ళు పల్లెటూరులో ఉంటారు. ఉండగలుగుతారు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు సిటీలోకెళ్ళి ఉండాలంటే కొంచెం ఇబ్బంది. పడతారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా చల్లటి వాతావరణానికి ఏమ్ స్వచ్చమైన గాలికి అలవాటు పడిపోయి అక్కడ మా మొత్తం. పెట్రోల్ వాసన అదే కదండి.
ఆ ఇక్కడ మొత్తం. పొల్యూషన్ అది ఇది అట్లా ఉంటది. ఎక్కువ ఎక్కువ బండ్లు అవి ఇవి తిరుగుతుంటాయి కదా
డ్రైనేజీల వాసన పావ్ పెట్రోల్ డీజిల్ వాసన ఇదే ఎక్కువగా వస్తు ఉండిద్ది.
అలా
సిటీలు కూడా ఇష్టమే కాకపోతే అవి షాప్స్ కోసమే ప్ర ఏకంగా ఇష్టపడతాను అంటే బట్టల షాప్ కానీ నగల షాపులకు కానీ ఏమన్నా ఫూడ్ అలా కొనుక్కోవడానికి కాని ఏమ్ కొనుగోలు చేయడానికి అయితే సిటీ బాగుండిద్ది. ప్రశాంతంగా ఉండడానిక అయితే మాత్రం పల్లెటూరే బాగుండిద్ది.
ఉ ఆ హ ఇంకా పల్లెట్ టూరులో అయితే మనం ఏది కొనాల్సిన అవసరం ఉండది పక్కింటి వాళ్ళు తోట వేస్త వస్తా ఉంటారు కదా తోటలో సొర కాయల ఫ్రూట్లు లేకపోతే బంతి పువ్వులని మ్యాంగోలో ఇట్లా ఏ తుట
ఏ ఏ ఇంటికైనా కొంచెం ప్లేస్ అనేది ఉండింది కదా వాళ్ళందరూ
అవును
ఎదో ఒకటి వేసుకుంటూనే ఉంటారు. అని జామ చెట్టు అని మామిడి చెట్టు అని పూల చెట్టు అని ఇంకా కూరగాయలని చాలా వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూరగాయలు కొనే అవస శ్రమే ఉండదు ఎందుకంటే వారానికి సరిపడా కూరగాయలు ఇంట్లోనే వస్తూ ఉంటాయి కదా
అమ్ అవును
అదే మనం సిటీలో ఉండాలయితే కూరగాయలు పండించుకోవడానికి ప్లేస్ ఏ ఉండదు. ఏది కొనుక్కోవాలన్నా వందలు వేలు పెట్టి కొనుక్కోవాలి
చిన్న కరివేపాకు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ అక్కడ మొత్తం ఫ్రీ ఫ్రీ ఫ్రీ అదే ఇక్కడైతే మొత్తం కొనుక్కుంటూనే ఉండాలి.
ఫ్రీగా వచ్చిది కూడా మళ్ళీ హెల్దీగా కూడా ఉండిద్ది.
ఆ ఆర్గానిక్ గా ఉంటుంది.
కుంటారు కదా ఎక్కువ మందులు పురుగు మందులు మ్ ఇవి రసాయనాలు ఇవి మొత్తం వేయ్యరు కదా.
అవును
ఆ హెల్దీగా కూడా ఉండిద్ది. మళ్ళీ ఫ్రీగా కూడా దొరికిద్ది. మేం సిటీకి వెళ్తే అనారోగ్యాన్ని డబ్బులిచ్చి కొనుక్కుంటు ఉంటాం అంతే.
ఉ
అంతే అంటారా.
ఆ అంతే. ఆ సిటీలో ఎట్లాంటే. మనం ఆ ఇద్ ఇది ఇంకా ఎక్స్పర్ట్. చెయ్యకూడదు ఇంకా మనము ఎలా అన్నం తింటున్నాము. అని మొత్తం కల్తీయే ఉంటది ఎక్కడ చూశినా. పాలు కూడా కల్తీయే అక్కడంటే మనకి ఆ ఊర్లో ఉండడానికి ఎక్కువ ప్లేస్ ఉంటది, ఆడ అవి ఇవి అన్నీ పెంచుకుంటాం కాబట్టి అన్ని ఫ్రీ ఇక్కడ మొత్తం కల్తీ, కల్తీ, కల్తీ.
ఆ మాకు ఇక్కడ అయితే బర్రే పాలు కూడా చాలా హెల్దీగా వస్తయి అప్పటికప్పుడు పిండిన పాలిస్తారు. నీళ్ళు కలుపుతారు కానీ అంత ఎక్కువగా కలపరు, పొడులు అయితే అస్సలు కలపరు.
హ్
ప్లాస్టిక్ ప ప్యాకెట్లలో వచ్చే పాలయితే ఆరోగ్యానికి హాని.
అవును ఆరోగ్యానికి హాని మళ్
మీరు ఇంకా ప్లాస్టిక్ పా ప్యాకెట్లలో పాలేగా తాగేది.
అవును అదే తావుతాం ఇంకా. ఇక్కడ ఆవులు అవి ఇవి ఏమి ఉండవు కదా
కా ఏ మహకష్ బ కా పూా మా మా ఊరు కో వచ్చేయండి అండి హాయిగా ఇక్కడ ఒక ఇల్లు చూసి పెడతాం మేం మీకు హాయిగా అన్నీ ఫ్రీగా తీసుకోవచ్చు, బర్రె పాలు తీసుకోవచ్చు ఇంకా ఆనందంగా ఉండొచ్చు. మురుగు అదే డ్రైనేజ్ వాసన వస్తుందని ఇబ్బంది లేదు,
ఉ
హ్యాపీగా వాడుకున్న నీళ్ళన్నీ ఖాళీగా ఉన్న స్థలంలో ఇంకిపోతాయి. అంత వాసన నీళ్ళ ఇబ్బంది కూడా ఉండదు.
ఉ ఇంకా పల్లెటూరు ఇంకా పల్లెటూరు ఎక్కడైనా పచ్చదనంతో ఆ చూడడానికి చాలా అందంగా ఉంటుంది వర్షాకాలం అయితే ఇంకా. వర్షాకాలము, ఎండాకాలము చల్లదనంగా ఉంటది ఎప్పుడైనా.
హ్
ఇక్కడా కొంచెం స్థలం ఉంటే ఇక్కడ చాలు ఇంకా చెట్లు ఇట్లా కొట్టేశి ఇగ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, ఇండ్లు కట్టుకోవడం లేకపోతే షాపింగ్ మాల్స్ కట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మొత్తము వాతావరణం మారిపోతూ ఉంటుంది.
అంతేగా మరి. మేమయితే మా ఇంటి దగ్గర కొం చెం ప్లేస్ ఉంటే దాంట్లో వంకాయలు పండిస్తున్నాను, మల్లెపూల చెట్లు ఉన్నయి. మళ్ళీ ఇంకా బొప్పాయి చెట్లు వేసాను. ఇంకా జామ్ కాయ చెట్టు ఇంకా ఏమో సీతాఫలం చెట్టు
అ
ఇంకా ఇది దానిమ్మకాయ చెట్టు
హ
ఇవన్నీ వేసాము బొప్పకాయలు అయితే ఇప్పుడు బాగా పండి ఉన్నాయి కోసుకోవాలి
మా ఊర్లో మా నానమ్మ అయితే ఇప్పుడు వర్ష కాలం స్టార్ట్ అయితంది కాబట్టి ఇంకా ఈ చిన్న చిన్నవి బంతి పువ్వులు లేకపోతే మక్కజొన్న అవి పెట్టడం అట్లా చేస్తూ ఉంటుంది ఇంక
ఉ
హ ఇంక దాని తోటి మన చుట్టూ కూడా అందంగా కనిపిస్తుంది ఎలాంటి ఇంకా డెకరేషన్ అవసరం లేకుండా అందంగా ఉంటుంది చూడడానికి కూడా
అవును
మళ్ళీ మేము ఎప్పుడైనా మేము సిటీ నుంచి అక్కడికి ఎళ్ళినప్పుడు ఇప్పుడు మాకు చిన్న చిన్న సెలవులు వచ్చినప్పుడు కాలేజ్ సెలవులు అట్లా ఉన్నప్పుడు ఎళ్ళినప్పుడు మాకు కూడా తినడానికి అప్పటికప్పుడు అట్లా అవుతూ ఉంటాయ్
మీరు పల్లెటూరులో బాగా ఇష్టపడేది ఏంటండి అంటే బా ఇవి మొత్తం పండిస్తుంటారు కదా మొక్కజొన్న పుచ్చకాయలు అలా పండిస్తుంటారు కదా వీటిలో మీరు పల్లెటూరుకి వచ్చి బాగా ఇష్టపడి తినేది ఏంటి
నాకు ఈ మక్కజొన్న అంటేనే ఇష్టం
తాటికాయలు అవి ఇంగ తా కళ్ళు అవి ఇష్టపడరా
ఆ అంటే అన్నిటికంటే నాకు ఇది ఇంగ స్వీట్ కాన్నే ఎక్కువ నచ్చుతుంది
హ్మ్
అది ఉడకబెట్టింది అయినా లైక్ సమోసాల అయినా రైస్ అయినా ఎందులో అయినా నాకు అదొక ఫేవరెట్ ఐటం అనమాట ఇంక
హ్మ్ హు సరే అండి మరి ఉంటాను
ఆ ఓ అ